హలో హాయ్
హాయ్ ఏమ్ చేసన్నావ్
మ్మ్ ఖాళినే, నువ్వేం జెస్తున్నవ్?
నేను పడుకోనున్న తిన్నవా?
ఆ తిన్న, నువ్ తిన్నవా?
తిన్న, ఏం తిన్నవ్?
పప్ అన్నం.
అవునా ఏం చేస్తున్నవ్ ఏం రసం అన్నం చట్ని అమృతంల ఉంది మా పిజి లో
ఉ నాకు తెలుసు నేన్ చూసినగ ఉమ్ అమృతమే అమృతమే ఉ తెలుస్ మార్నింగ్ నుంచి ఏమి చేసినవ్
మార్నింగ్ నుంచీ మార్నింగ్ లేట్ గా నైటు లేట్ గా పడుకున్నా నైటు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాను ఆ అక్కడ ఆమ్మాయి ఒకటే ఉంటే
ఉ హు
హలో ఆడికి యెళ్ళాను రికార్డ్ పైనే పడుకున్నాను
వునా నైట్ అక్కడే పడుకున్నావా
టువెల్ థర్టికి పడుకున్నా పొద్దున్నే నైన్ కి లేచాను లేచి తిన్నాను మళ్ళి పడుకున్నాను
అక్కడే మా ఆ రూమ్ లోనే పడుకున్నావా
లేద్ లేద్ నా రూమ్ కి వచ్చేసినాను పొద్దున్నే లేసి.
టువెల్ థర్టీ వరకు అక్కడే ఉన్నావా
టువెల్ థర్టి వరకు కాదు నైట్ మొత్తం అక్కడే పడుకున్నా మార్ని
అదే నేన్ అనిండేది నైట్ ఆడే పడుకున్నావా అని
ఉ ఆ రేప్ పడుకొన్నావా చదువుకొలేదు
ఉ లేదు అన్ని చదివేసినాను ఇంక ఎగ్జామ్ ఒకటి ఎప్పుడో చొప్పేస్తే అక్కడ రాసేసి వచ్చేస్తామ్ అంత ప్రిపేర్ అయిపోయ్ నువ్ ఇంకేం లేదు చదవడానికి. నువ్ ఛదువుకోలేదా హు నైట్ నైట్ యేంది నేన్‌ రోజు
పర్
ఉ నీకి ఉ మీరంత టాపర్స్ కదా నిన్న ఆ క్వషన్ చూస్తే చాలు ఆన్సర్స్ ఆల్రెడి వచ్చేసుంటాయ్ అవును ఉ ఇంకేమి ఆ ఆ అంతే నేనా
ఈ రోజు మీరు ఏమేమ్ పని చేసినరు ఇంట్లో
ఉ నేన్ ఏమ్ ఏమ్ చేసిన ఏమ్ చేయలా మార్నింగ్ లేట్ గా లేసినా ఇంకా అది ఆ హుమ్ బుక్ చేస్కోవాలా ట్రైన్ అని ఫాస్ట్ ఫాస్ట్ గ మొహు మొహం కడుక్కొనే వెళ్ళిపోయిన ఇన్ క గంటలో ఫాస్ట్ గా బుక్ చేసేసి అయిపోయిన అది విజయవాడకి ఎగ్జామ్ రాయడానికి
అవునా ఏవ్ వ్ నువ్వు మీ డాడి వెళ్తున్నారా
ఆ లేదు నా ఫ్రెండ్ వేరే పాపకు కూడా సేమ్ అక్కడే వచ్చింది అదే సెంటరే సో ఇద్దరం వెళ్తన్నామ్.
ఓ హొ
ఇంకా ఆ టికెట్స్ దొరకవ్ అనుకున్నా ఉమ్ ధర్మవరం నుంచి డైరెక్ట్ ట్రై ట్రైన్ ఉంది సో ఇక్కడే ఇక్కడ నుంచే ఎక్కుతాం ఇంక అక్కడ దిగేసరికే ఫైవ్ థర్టీ అయిత ఉ ఇక్కడికి వచ్చి ఎక్కుతది
ఉహు
ఉ
మాకింక రాలేదు ఏ సెంటరు అని.
అసలు ఇంక చాలా మందికి రాలేదు. హు నా మా ఎంబిఏ వాళ్ళలో నే ఇంకా చాల మందికి రాలేదు స్ మైల్లో శృతి కు రాల షట్ లేదు లాస్ట్ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళక్ ఫస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాంటే. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి రాలేదు
ఉహు
ఉ చాలా మంది లాస్ట్ అప్లై చేస్నారు, వాళ్ళకి ఫస్ట్ వస్తున్నయ్.
అ
అయితే తినుంటి ఎవరికన్న ఫస్ట్ అప్లై చేస్తే ఫస్ట్ వస్తాయేమో ల్సి ఇక్కడ లాస్ట్ అప్లై చేసినొళ్ళకి వచ్చి ఉ ఇంకేం ఏం చేస్తున్నారు?
ఇంకేం చెయ్యలేదు ఏమన్నా ట్రిప్స్ కి అట్ల ఎళ్తున్నవా?
హు
ఏమో తెలీదు, మండే ఎగ్జామ్ ఉంది మిడ్.
ఆ దాని తర్వాత, ఎప్పుడుొస్తారు?
తా అట్లా ఎప్పుడు పడుతుందొ చూసుకొని
ఆ
వస్తా
టి సి ఎస్ పడే వరకు అక్కడే ఉంటారా?
ఆ ఏముండదు
ఆ
లే. ఎందుకంటే మాకు కోడింగ్ ఉంటది దాన్లోనే థర్టీ మార్క్స్ పోతాయి. ఇంక నేను రాశి కూడా ఉపయోగం ఏమి ఉండదు, అనిపిస్తాంది. బట్ టా ఐ విల్ ట్రై
ఉ
దగ్గర పడి, ఎవరన్న నాకు తెలిసిన వాళ్ళు సేమ్ సెంటర్ పడి అట్లయితే వెళ్త వెళ్ళి రాసొస్తా నేను ఒకటి అట్లా అయితే ఏం పోను
ఉ వద్దులే మే ఎందుకు అన్ రిస్క్
అది రాసిన వాల్కు కన్ఫామ్ అందరికి వస్తయా జాబ్ లు?
ఏ రావు ఉ
ఒక సిక్స్టీ పర్సెంట్ అన్న ఛాన్స్ ఉంద?
అసలు లక్ మీద ఉంటుంది. మన నాలెడ్జ్ మీద, చాయిస్ మీద ఏం లేదు. మొత్తం లక్ ఉండళ్ళ అంతే ఆ జాబ్ కావాలంటే ఉ నాలెడ్జ్ అవసరంలా, ప్రిపరేషన్ అవసరంలా ఏమి లేదు అది.
సరం లేదా? మీరు బుక్ కూడా ముట్టలేదా? ఎగ్జామ్ దగ్గరలో ఉంది.
అసలు నేను అసలు వద్దులే. ఆ థాట్స్ కూడ్ రాల.
ఉమ్
హ్మ్
ఇంకేంటి మీ ఫేవరెట్ గాడు
ఆల్ టైం ఫెవరెట్ కృష్ణ
అవునా హ్మ్ ఏ ఏ ప్లేసెస్ అంటే ఇష్టం కృష్ణుడ్లో అంటే అనంతపూర్ లో ఉంది ఇంకా వేరే వేరే ప్లేసు లో ఉంటాయి కదా ఎక్కడ మీ ఫేవరెట్?
మ్మ్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేవరెట్ చాలా బాగుంటది. అది ఆ క్లైమే టంత
అది అ అక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్ ఇంకా అనంతపూర్ లో కూడా అయి చాలా బాగుంటది అది కూడా బాగుంటది.
నేన్ చూశాను అనంతపూర్ లో
మ్మ్ అనంతపూర్ మీరు చూసింటరు. మ్మ్ ఎంత బాగుంటది మలి ఆ హార్సేస్ ముందర పెట్టి ఆ కింద గ్రాసు మీరు అదేంది జన్మాష్టమి రోజు పోలా లైటింగ్ కి అదిరిపోతుంది అసలు.
టెంపుల్ మొత్తం మ్మ్ చూడ్డానికి ఎంత బాగుంటదో నైట్ వ్యూ సూపర్ హైలైట్
మ్
మ్
మీరు కాలేజీకి ఎప్పుడొస్తున్నారు?
అదే అర్థం కాలేదు నా డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి తెచ్చుకోలా
అవునా అందుకే నేను వస్తే అడగను నువ్వు తీసుకోడానికా!
ఆ మీరు వస్తే అట్లే నా డాక్యుమెంట్స్ తెస్తారని, అయినా తెచ్చేకీ కూడా లేదు. మీరు ఎందుకంటే నేను లాక్ ఏసినా అక్కడ లాక్ లే కీ లేదు మీ దగ్గర
నేను ఈ మండే కాదు వచ్చేది నెక్స్ట్ మండే.
ఓ నెక్స్ట్ మండే నేనే కాలేజ్కి వచ్చి నా ప్రాజెక్ట్ చూపిస్తా.
ఆ నెక్స్ట్ మండే మాకు మిడ్డెక్స్ ఈ మండే ఏం లేదు.
హ్మూఁ ఆల్మోస్ట్ ఐపోంది. అయిన అది లాక్ ఏస్నా లాక్ ఏస్నా నువ్వు కూ తెలియవు
అవునా లాక్ ఎట్లో అట్ల తియొచ్చు.
బల్ మళ్ళీ ఎసేకి కష్టం.
ఏసేకి కష్టం నీకి ఎట్లు ఇయల ఎవరూ వస్తూన్నారు ఎవరు రారుగా
ఒక రోజూ వచ్చి ప్రాజెక్టు అన్ని చూసుకొని పో
అందుకే చూద్దాం అనుకుంటా అది ఎట్లా కుదురు తుందెమో ఎమో చూసుకోవల
మ్మ్ హు మ్మూఁ
మ్
ఏం చేస్తున్నారు?
ఏంలా ఖళీగా పడుకున్న మీరేం చేస్తున్నరు?
నేను కూడ ప పడుకొలేదు ఫోన్స్ండేని నిద్దరస్తున్నాయి మళ్ళీ పడుకునే మ లేదా
ఉ అందుకే ఫోన్ చూడొద్దు
ఏం లేదు
ఊ అది మగాళ ఒకవేళ కాలేజ్ కి వో ఆ పోకూడదు అని అనుకుంటే అటెండెన్స్ లేదు ఒకవేళ పోదాం అనుకుంటే అక్కడ క్లాసెస్ ఏం జరగలేదు ఏం చేయాలో అత్తంగాలే నాకు
నీ అటెండెన్స్ పోతుంది
ఆ చెక్ చేసుకోలేదు ఇంకా చేసుకోలా క్లాసెస్ స్టార్ట్ అయితే మరి అది తక్కువ నీకు
అలై హలో
ఆ
థ్యాంక్ యూ అండి మీరు నాతో పది నిమిషాలు మాట్లాడినందుకు
ఊ థ్యాంక్ యూ అండి